వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
ఉ తిన్నార అండి
ఆ తిన్నాం మేమ్ మీరు దిన్నార
స్లాప్ మీదికి వెళ్ళి పడుకున్నారా
అ అవునంటెే
ఉమ్ చల్ల గాలి వస్తుందా అండి
చల్ల గాలి ఉంది గానీ ఎప్పుడు దోమలు వస్తాయో తెల్వదండి
అవునండి దోమలు కుడుతుంటే ఇది ఒక బాధ దోమలు కూడా ఉన్నాయి.
తొటే బాధ అండి
ఉమ్ ఏం చేస్తున్నారండి ఉత్తిగానే ఉన్నారా
అ ఇప్పుడే తిన్నాము మా అమ్మ నాన్నలతో ఫోన్ మాట్లాడేసినాము
ఆహా హో
ఇంట్లో వాళ్ళు టైం చేస్తున్నావని
హు ఇంగా రోజు ఫోన్ చేస్తారాండి మీ అమ్మ వాళ్ళు
చేస్తారండి అసలు ఎక్కడన్నావు ఏడికిపోతున్నావు ఏ బడి అంటే కాలేజ్ పోయినవా వచ్చినావా అని రెండు మూడు సార్లు ఫోన్ చేస్తారండి పొద్దున సాయంత్రం నైట్
ఉమ్ వాళ్ళ బాధ్యతని హు వాళ్ళ బాధ్యత కదే కదా
హా అవునండి నే ఒకసారి మర్చిపోతున్నానేమో గాని వాళ్ళు మాత్రం మర్చిపో పోరండి నేనైనా ఒక అంటే ఏదైనా స్నేహితులతో పోయి మర్చిపోయినేమో కాని వాళ్లైతే అస్సలు మర్చిపోరండి
అదే కదండి పిల్లలని ఎంత జాగ్రత్త తీసుకునే మనం తల్లిదండ్రుల బాధ్య
హ అవునండి అసలు చాలా అసలు చాలా అంటే వాళ్ళకి అన్ని టెన్షన్లు ఉన్నా కూడా మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్ తిన్నావా ఉన్నావా పోయినవ కాలేజ్కి అది ఇదని అడుగుతారండి
ఆ అడుగు ఇద్దరు ఈ తల్లిదండులు అంత అంటే అడగక తప్పదు కదండి ఇప్పుడు మనకు ఆ ప్రేమనేది తెలియదండి మనం ఒకళ్ళని కంటనే తెలుస్తు స్తది మనం పెళ్ళయి పిల్లలు పుడుదనే అప్పుడు ఏమనేది తెలుస్తుది తెలుస్తది మీకోటి చెప్పాలా తలే ఇంతకు ముందుకు నేనైతే మా అమ్మ ఎప్పుడట్లా ఫోన్ చేస్తుండ చికాకు చిదరిచ్చుకూనే దాన్ని ఊకే ఏంది నీ లోళ్ళి నీకు ఊక పొద్దుకు నాలుగు సర్లా అని అనే దాన్ని కాని నాకు మా బాబుట్టినాకైతే నిమిషం ఉండవు అతను లేకు నిమిషంలో నిమిషం నేను ఉండన్ వస్తాంది నాకు నైట్ నిద్రనే పట్టదు మా బా బాబు నా పక్కన లేకుంటే రాత్రంతా అలానే మేల్కవతోటే ఉంటాను నిద్ర కూడా అసలు కళ్ళు కూడా మూస్కోవు నా కొడుకి ఏం చేస్తాండో నా కొడుకు
మనకి అర్ధం కావాలంటే ఇంక చాలా నాకైతే అర్థం కావాలంటే ఇంకా చాలా టైం ఉంది
అది నాకు ఒకప్పుడు పిల్లల్ని చూస్తే చా చాలా చికాకు లేసేదండి బాగా చికాకు ఆగం ఏ ఏంది ఊకేడుస్తారు ఆగం ఆగం చేస్తారు ఒక దగ్గర ఉండరు ఏం చేయరు అని నేను అనుకునేదాన్ని కాకుంటే అసలు చిన్న పిల్లల్ని ఎవ్వరిని ఎత్తుకోక పోయేదాన్ని నేను నాకు ఎత్తుకోవాలంటేనే చికాకు అనిపించేది చీదర అంటూ వచ్చేది అట్లాంటిది మా బాబు పుట్టినంకైతే అసలు నేనైతే ఇప్పుడు ఎంత మారిపోయినా అసలు ఆ అతని
మనమే మారిపోతాం ఆ టైంకి
హు అతన్ని ఎత్తుకొనే ఉంటా ఇంతమంది అన్న కూడా నాకొడుక్ నా కొడుకు నా ఇష్టం అని అంట అతను ఒక మాట అంటే అస్సలు ఊకోను ఎవరన్న ఏమన్నా అంటే అసలు ఊకోను బాగ్ గొడవ పెట్ పెట్టుకుంటా.
అవునండి అసలు ఎవ్వరైనా అసలు ఉర్కోరండి అసలు తల్లిదండ్రులు కూడా మన మనని ఎవరైనా తక్కువ చేసిరంటే అసలు లే ఎక్కడ లేని కోపం వచ్చేస్తది అసలు ఇంట్లో వాళ్ళకి కూడా
మ్ అట్నే అనిపిస్తదండి ఒకప్ప్ మనం పే మనం తల్లిదండ్రులం అయితే మనకు తెలుస్తుది ఆ ప్రేమ అనేది.
మ్ అవును. అవునవునండి.
మ్ నేనైతే మా బాబు ఒక్క నిమిషం కనపడకుంటే ఆగమాగం అయితాండి. అన్నడో తిన్నాడో. ఇదే బాధ ఇదే బాధ నాకు.
ఇప్పుడు నేను ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా గూడ ఊక ఫోన్ చేస్తారండి అమ్మమ్మ వాళ్ళకైనా నాకైనా ఎక్కడుంది ఎక్కడుంది అని.
ఆ అలానే చేస్తూనే ఉంట్రు.
ఇంకా సెలవులు వస్తే ఇంటికి రమ్మంటారు ఒక రోజు ముందుకే రమ్మంటారు అసలు. శనివారం ఆదివారం హాలిడేస్ ఇంటికి రమ్మంటారు రెండు రోజులు వచ్చినా గూడ. అసలు మా అమ్మ అయితే ఒక్క నెల రోజులు గూడ ఉండలేదండి నాతోటి అంటే నేను హాస్టల్ లో ఉండబట్టి ఒక ఐదారు సంవత్సరాలు ఐతుంది. ఇగ వా నెలకో ఒకసారి అయినా వెళ్ళి రావాలన్నమాట. అహ్
ఆ అలానే అనిపిస్తది. అంతెందుకండి ఒక సగం రోజు సెలవు దొరికినా గూడ రా - రా - రా - ప్రాణం
మళ్ళ పండగలక్ ఇట్లైతే రాకపోతే ఇక బాధ పడతారండి మా ఇంట్ల ఆడపిల్ల రాలే మా ఇంట్ల ఆడపిల్ల రాలే అందరి ఇళ్లల్ల పిల్లలు ఉన్నారంటది.
అవునండి ఇగ హాస్టల్ల ఒకప్పుడు ఏంటిదంటే సదువుకునేటప్పుడు ఆ హాస్టల్కి ఇంటికి ఇంటికి పోతం అనగానే ముందే వచ్చేది తీసుకోవడానికి ఇగ పండుగ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంచేది ఇగ అప్పలు చేసేది పచ్చడి పెట్టేది అవన్నీ పెట్టిద్దో లేదో మా అమ్మా.
అవునండి మా ఫ్రె మా స్నేహిరాలు ఒక ఆమె చికెన్ పచ్చడి తెచ్చిందండి మొన్న. సూపర్ చేసిర్రండి వాళ్ళమ్మా న అస లా కేజీ తెచ్చింది ఎన్ని రోజులు తిన్నామో మేమై
అహ కేజీ పచ్చడి పెట్టిల్లంటే అంటే ఎన్ని కేజీలు పెట్టి లో వాళ్లింట్లే.
ఆ ఆమె ఎంత పెద్త్ - తే మాకు పంపియాలి కిలో డబ్బా మొత్తం
అ అవును అండి ఎంత ఓపికనో ఆమెకు - గెంపా జడు వ ఇయి నాకు ఇష్ట ఇష్టం అండి చికెన్ కు సంబంధించిన ఏ ప్రతి ఒక్క ఐటెం అంటే నాకు చాలా ఇష్టం
అవునా - సారి మా స్నేహితురాలు ఈసారి కూడా తెస్ - సానేదే సెలవులకి వచ్చినప్పుడు
మా చిన్న చెల్లి అడుగుతుదండి ఊకె నాక ఆ పచ్చడ పెట్టి ఈ పచ్చడ పెట్టు అని అడుగుతూనే ఉంటది గానీ నాకూ ఏ పచ్చళ్లు రావా నేనంట నాకు పెట్టడం రాదండి
ఇంకా మనం మెల్ల మెల్లగా చేసుకుంటేనే ఒక రోజు ఆగం అయితది
అన్నీ చెస్ - చూసుకుంటా కానీ ఒక పచ్చళ్లే పెట్టరాదు అండి అవి కూడా నేర్చుకోవాలి మంచిగా ఎట్లా పెట్టాలి ఏంది అనీ మా అత్తమ్మ గారు మంచిగా పెడతారు పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు ఉన్న చి - చికెన్ పచ్చడి అయినా మటన్ పచ్చడి అయినా చాపలా పచ్చడి అయినా అన్ని మంచిగా పెడతారు మా అత్తమ్మగారు మంచి రుచి వస్తది ఆమె చేతి వంట రకంలో బాగా రుచి ఉంటందండి కొందరు కొందరుది అంటారు కదా
అవును చెయి కలిస్తే చాలు అవునువును పెటి పెద్దవాళ్లే అయితే ఖచ్చితంగా కలవాలి అంటారండి అసలు చాలా మంది మాడికాయ పచ్చడి పెట్టేటప్పుడు కూడా మా నాన్నమ్మ చేయి పెట్టాల్సిందే ఖచ్చితంగా
హ్మ్ అంటనే ఉంటారు ఈగ
హ్మ్
ఒక చెయ్ని బట్టి రుచి మార్తదా ని పెద్ద చెల్లె ఒక్క పన్ ఒక్క పని చక్కగా చేయదండి అందరు దాన్ని తిడ్తా ఉంటరు నీకేం వండరాదు ఏం చేయరాదు అని ఇగ ఆమె ఏం చేస్తది అన్ని వాట్సాప్ అన్ని వాట్సాప్ లో స్టే టస్లు పెడ్ ది పిల్లకి ఏమ్మన్న జల్బు అయిన నన్నే అంట్రు పిల్లకి ఏదై నన్నే అంటారు అందరు తల్లి నే అంటరు ఆమె స్టేటస్లు పెడతుంది అని మస్తు నవ్వొస్ స్తది నాకు
అవునా అండీ.
చిన్న పిల్లాని చూడకుండా తంసపూ గ్లాస్. క్లాస్ తాపీ అది చాయ్ దాపిస్త స్తది ఆ పాపకు రెండు సంవత్సరాలు కూడా లేవు అన్ని తాపిస్తది ఆ పాపకు నంజు తయారైతుది జలుబు అయితుది అట్లా ఇగ అందరు దానినే తిడుతారు అవును రోకల్ పిల్లల్ని మంచిగా చూసుకోరాదు అ రాదు ఇది చేయారాదు అని అంటనే ఉంటారు అన్న కూడా అందరు నన్నే వేధిస్తారు అందరు తల్లినే అంటారు పిల్లది ఏ ఏదున్నా తల్లినే అంటారు అని ఒకటే స్టేటస్లు పెడతది నాకైతే ఎంత ఘోరంగా నవ్వు వస్తదో అవన్నీ చూస్తే
అవునండి అసలు కొందరు ఉంటారు అట్లనే ఇంకా వాళ్ళు ఏడుస్తారు కదండి చిన్నపిల్లలందుకీ మళ్ళీ ఇగ ఎ అంటే అవి ఇస్తారు ఇగ థంబ్ అప్ డైన మస్ జాలైనా ఏవైనా వాళ్ళను ఏడవకుండా మనం అట్లా కాపాడుతది ఆమె ఆమె చేసేది కూడా మరి ఏం చేస్తారు ఆమె మాత్రం ఎంతగాన ఎ తట్టుకోవాలి రోజు ఒక్క రోజా అండి ఏడవడం ఏ ఏడు కుం ఉంటడా ఒక్కరోజు కూడా ఉండడు పాపం
ఓ మొన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఫంక్ష న్ కెళ్తేనండి నా కొడుకుని కొడుతాంది ఓ ఓ అని మోత్తుకుంటాంది ఆమె నా బిడ్డైయితది నా కొడు ను కోడతాంది ఒకటే మొత్ కుంటాంది ఓ ఓ ఓ అందరు పిల్లల్ని కొడ్ తను మొత్తుకుంటాంది వో
అవునా అండి అసలు వాళ్ళు ఆడుకుంటుంటే మస్తు నవ్వు వస్తుందండి అసలు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నా చూసి ఆనందమే అయితది
సినిమాల మోతుకుంటడు చూడండి ఆ హీరో అలా మొత్తుకుంటాంది ఓ ఓ అని మోత్తుకుంటాంది నాకు అందరు పిల్లల్ని కొడుతంది మోత్తుకుంటాంది
అవును అవునీ
దాన్ని ఎవరు ఏం ఆనకముందుకు ముందు నుండే అదే అరుస్ కుండ మూతు
అవునువును
ఆ మస్త్ అంటే మస్తు నవ్వు వచ్చిందండి నాకైతే అబ్బా ఏంది ఏందిది ఇట్లా ఏసు ఎప్పుడు లేద ఎప్పుడు ప్రతిసారి నా కొడుకే కొడతడండి తనని అయితే ఈ ఇప్పుడు వాడ్ పెద్దగా అయ్యిండు కదా చెల్లె చెల్లె అని దగ్గర తీసుకొని ఆడుకుంటుంటే ఆమెమో బో బో అని మొత్తుకుంటా కొట్టుకుంటా ఉన్నది
ఆ ఇంగ చిన్న పిల్లలు అంతే కదా ఇగ చిన్న పిల్లలు ఇగ మనం ఏం చేయలేము ఇగ ఆల్లా మాటలు మన మాటే ఇనరు ఇగ ఆళ్ళు
ఆ ఏది చెప్పిన వినరు ఏమన్నా చెప్పింది చేయకుంటే కింద పండి బోర్రుతాడు నా కొడుకు అయితే ఇగ మట్టుండనీ బుర్
అవునండి అసలు అవునవును ఆ విషయం కూడా కరెక్ టే మీరు అన్నది కూడా కింద పడి మరి ఏడుస్తారు కావాలని ఎ
అస్సలు ఇనడు ఒక మాట ఒక అస్సలు వినడు ఇగ ఆయనకు కావాలంటే కావాలె చెయ్యాలంటే చెయ్యాలె ఆ బాగా మొండి పట్టుంటదండి పిల్లలకి
చిన్నప్పుడు అంతే ఉంటది గా ఇంకిప్ కువ పెద్దగయినంక మార్త తరులేండి వాళ్లే అర్దం చేసుకుంట్రూ
అవునండి ఒక్క ఒక్కసారి ఒక్క రోజు కూడా చెప్పిన మాటినేదే లేదు అమ్మో ఎప్పుడు పెద్దగాతాడా ఎప్పుడు బళ్ళో ఎయ్యలా అన్నది అనిపిస్తుంది నాకు
కానీ మళ పెద్దగా అవుతా ఉంటే తొందరగా గడిశి పో పొతు లాండసలు
అవునండి మా అమ్మ అంటది ఈ ఎప్పుడు పెద్దగయితాడో ఏమో పిలిగాడు కీలొల్లి సరిపోతుంది అని అంటే మీరు చూస్తంగా చూస్తాంగా పెద్దగాలేదా వాళ్ళు కూడా అయితారు అనినండి ఉ
తొందరగ గడిచిపోతది అయినా కాలం
అవునండి
కూడా చూసి చూసి ఉండగా గంట కూడా గడిచిపోయింది టైమ్
హు హు హు సరే అండి మరి
ఆ సరే అండి
ఉ